ఇష్యూ నా నీకు
బాగుస్తుంది ఎప్పుడు గుడ్ ఈవింగ్ గుడ్ ఆఫ్ గుడ్ ఆఫ్టర్నూన్
గుడ్ ఆఫ్టర్నూన్
మీరు ఈ సమ్మర్ కి ఎలాంటి భోజనాలు ప్రిఫర్ చేస్తారు
నేనా మ్మ్ మసాలా ఐటమ్స్ హైలెట్ టమ్స్ ఇవి తప్ప మిగతా అన్ని చేస్తాను
ఓకే కుక్ మీరే చేసుకుంటారా
కుక్ మేము ఎందుకు చేసుకుంటాము ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు ఇంట్లో మా అమ్మ వాళ్ళు చెల్లి వాళ్ళు ఉంటారు వాళ్ళు చేస్తారు నాక్ కుకింగ్ అసలు రాదు
ఓకే అండి ఏమన్నా రెసిపీస్ అట్లా ట్రై చేయడం అట్ల ఎప్పుడు ఏం చేయలేదా.
ఆమ్లెట్ వేసుకొని తినటం తెలుసు రెసిపీసు మ్యాగి చేసుకుందేనే మ్ తెలుసు స
అంటే ఇంట్లో మకి అలా ఎవరికి హల్ప్ చేయరా మీరు
ఆహా అస్సలు చెయను మా అమ్మ మా చెల్లి వాళ్ళు ఎప్పుడు హుషారుగా వాళ్ళే అన్ని చేస్తూ ఉంటారు నేను ఎప్పుడైనా ఆడికి వెళ్ళిననంటే వంట రూమ్ లోకి కూడా వాళ్ళు అరుస్తారు నన్ను ఎందుకు వచ్చినవు నువు వెళ్ళు మేసు కుంటాము మేము చేసి పడుత
ఓకే ఓకే అంత నీ ఫ్యామిలీ దొరికినికి మీరు థ్యాంక్ఫుల్ గా ఉండాలండి
థ్యాంక్ఫుల్ గానే ఉంటా నేను ఎప్పుడు
ఓకే కే ఈరోజు మీ డైలీ రొటీన్ ఏమన్నా చెప్తారా
డైలీ రోటీన్ అంటే
అంటే ఈ రోజు మార్నింగ్ంది సరణ
ఆలాలాభ ఆ జాబ ఏం లేదు ఒక ఓ లేసాము పొద్దున కొద్దిసేపు అట్లా వమప్స్ ఎక్సర్సైజస్ చేసాము
ఓకే ఓకే సోషల్ మీడియా గురించి ఏ కొత్తగా ఒక ఛానల్ క్రియేట్ చేసుకోవాల అంటే ఎలాంటి కంటెంట్స్ అయితే బాగుంటుంద అంటారు
ఎక్కువగా ఈ మధ్య ట్రెండింగ్ అంటే హెల్త్ టిప్స్ ట్రెండింగ్ ఉంటది ఇంకా చిన్నపిల్లలు ఏ తీసుకుంటే చిన్న పిల్లల్ది ఏది తీసుకున్నా ట్రెండింగ్ గానే ఉంటాయి అంటే బిలో ఫైవ్ ఇయర్స్ పిల్లలకి
ఏ ఎలా బేట్టాలంటారు
ఏజ్ గ్రూప్ని బట్టి డిఫైన్ చేసుకోవాలి అది బిలో ఫైవ్ ఇయర్స్ అంటే మనం ఏది పెట్టినా చూస్తారు కాకపోతే పిల్లలకి అవి కొంచెం క్లీన్ గా స్మూత్ గా ఉండాలి చూసేదానికి
ఆ అంటే ఏం చూడొచ్చు అది కాదు నేను అడుగు కన్నది పిల్లోల్ని పెట్టి వీడియో తీమంటున్నారా ఎలా చెప్తున్నారు మీరు అని అలా అడుగుతున్నారండి
ఐదు సంవత్సరాలు లోపల ఉండే పిల్లలకయితే నార్ల్ వీడియోస్ అంటే ఎక్కువ చేదిట్లేకుడా మీకీ డోరమోన్ ఆ గుర్తుకున్నాయా
ఆ తెలుసు అండి చూస్తాము
ఆ డోరమాన్ లాంటివి ఫైవ్ ఇయర్స్ పిల్లలకి బిలో పిల్లలకి చూపించు వెర్థం వాళ్ళకి చూపించినా అది అర్థం కాదు అటువంటి పిల్లలకి డోరా బుజ్జి అటువంటివి చూపించాలి ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ డొరమాను టామింజర్ ఇటువంటివి చూపించ చాల ఎందుకంటే వాటిలో మ్యూజిక్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి
ఓకే ఓకే అంటే కాటూన్ చూడ్ చూడతారా
ఆ
కార్టూన్స్ చూడ్డం మంచిది అంటారా
కార్టూన్స్ సూడొచ్చు. పిల్లలు కాకపోతే, ఏజ్ గ్రూప్ని బట్టి అది చూసుకుంటూ రావాలి. ఇప్పుడు చిన్నపిల్లలకి కొంతమంది జో అచ్యుతానంద అనేసి పాటలు వినిపిస్తారు ఎందుకు ఎందుకంటే అది కొంచెం కామ్ గా ఉంటాది. పీస్ గా ఉంటాది కాబట్టి
నేన్ మొన్న పెట్టుకోలేదు
ఉమ్ కొంతమంది ఉంటారు గోల్డ్ ఎన్ స్పరో నంజలోయారు అనేసట్లాంటి పాటల అన్నీ పెడతా ఉంటారు మరాఠాను పాటలు పెడితే ఎక్కువ పిల్లలకి ఎక్కువ వైబ్రేషన్స్ వచ్చే అ టెన్షన్ టెన్షన్ అయిపోతాం అంటరు పిల్లలు
ఓకే ఎక్కు హైపర్ యాక్టివ్ గా ఉంటరు అంటారా అలాంటి సాంగ్స్ పెడితే
హైపర్ యాక్టివ్ గా ఉంటారని ననుము హైపర్ టెన్షన్ ఎక్కువై పోతాది అని అంటం.
ఓకే ఓకే అండి మీ ఇంట్లో కిడ్స్ ఏమన్ ఉన్నారా
మా ఇంట్లో ఒక కిడ్ ఉన్నారు మా చెల్లి కొడుకు
ఓకే ఓకే అందువల్ల మీరంత క్లియర్ గా చెప్
క్లియర్ గా తెల్సుకొని అందుకే ఆ అం ఎ ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి కొంచం నాలెడ్జ్ ఉంది.
ఓకే ఎన్ని మంత్స్ అండి మీ బేబీకి మీ అది మీ సిస్టర్ వాళ్ళ
సిక్స్ మంత్స్
ఓకే ఫుడ్ ఏమన్ టర సాలిడ్ ఫుడ్
రీసెంట్గా ఆ అన్నంని మాష్ చేసి పెట్టడం ఫ్రూట్స్ స్నాక్స్ చేసి పెట్టడం ఇట్లా చేస్తున్నారు.
ఫుడ్ తీసుకుంటా అంటే బేబీ ఎలా ఉన్నారు.
బేబీ ఏదైనా తినేస్తాన అన్నట్లు ఉన్నాడు వాడు. గ్లాస్ ఇచ్చినా తినేస్తాన అన్న నోట్లో పెట్టుకుంటాడు.
అంటే మీకు అంటే ఎలాంటి కుర్చ్ ఖర్చు పెట్టాలా అదేమన్నా చెప్తారా మేము కొంచెం తెలుసుకుంటాము.
ఎలాంటి ఫుడ్స్ అంటే ఏదైనా బాగా స్నాక్స్ చేయ్యాలి. మనం తినే ఫుడ్స్ ఏవి పెట్టకూడదు.
ఆ అంటే అన్నం తింటాం. మనం అన్నం తింటానంట అన్నం పెడతాన అన్నారు.
అన్నం పెడతాము. కాకపోతే వాళ్ళకంటే మనము కొంచెం నైన్టీ పర్సెంట్ కుక్ అయినా తినేస్తాము. కానీ పిల్లలు ఖచ్చితంగా హండ్రెడ్ కంటే ఎక్కువ పర్సెంట్ కుక్ అవ్వాలి.
ఓకే ఓకే ఓవర్ బాయిల్డ్ ఫుడ్స్ పెట్టాలంటారా ఇప్పుడు ఫ్రూట్ ఇప్పుడు వెజ్ సలా ఓవర్ బాయిల్ చేస్తే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్ని పోతాయంటారు. కదా
విటమన్స్ పోయినా పర్వాలేదు. పోయినా పర్వాలేదు. యాడి పోదు జీరో పెరసెంట్ ఎక్కడికి వెళ్ళిపోదులే ఉంటాయి. దాంట్లో
హ్మ్
కాబట్టి వాళ్ళకి జీర్ణం అవ్వాలి. స్టీమ్ చేసుకోవాల్సి వస్తాది. వాళ్ళకి స్టీమ్ చేసి దాన్ని మళ్ళీ స్మాష్ చేసుకొని
ఓకే ఓకే స్పైసీ ఫుడ్ పెడతారున్నారా
స్పైసీ ఫుడ్ అస్సలు పెట్టకూడదు. షుగర్స్ పెట్టకూడదు. ఏం పెట్టకూడదు.
ఔట్సైడ్ ఔట్సైడ్ ఫుడ్ పెడతారా
అఔట్ సైడ్ ఫుడ్ అస్సలు నేనైతే ప్రిఫర్ చెయ్యను కానీ మా అమ్మ వాళ్ళు కొంచెం అట్లా మనం రిలీఫ్ తీసుకుంటే చాలు ఆ గ్యాప్ లో పెట్టేస్తా అంటారు.
అందరిని ఎమ్ ఎందుకు
మా చెల్లి మా చెల్లి ముందుగానే ప్పేస్తుంది. మా చెల్లికి కొంచెం నాలెడ్జి ఎక్కువ
ఓ ఏం చదువుకున్నారు మీ సిస్టరు
మచ్ అల్ టెన్త్ పాస్ అంతే అడి
అవునా మర టెన్త్ పాస్గా ఓకేలేండి
ఉమ్ అయన ఈ కాలంలో చదువుతో ఏం పని ఉంది నాలెడ్జ్ ఉండాలిద
అంతలేండి ఇంకా మీరున్న కేషన్ లో అంతా టెంపరేచర్ హైగా ఉందా లోగా ఉందా
టెంపరేచర్ అయితే మామూలుగా అయితే వామ్ గానే ఉంటది అందరికి కానీ ఇక్కడ కొంచెం కూల్గా గాలులు వీస్తా ఉంది ఇప్పుడు కూడా
మీకు మీరు సిటీస్ ని ఎక్కువ లైక్ చేస్తారా విలేజెస్ ని ఎక్కువ లైక్ చేస్తారా
నేను సిటీసనా విలేజస్ అయినా ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది మొంగా అక్కడ నేను లైక్ చేస్తాను
అంటే ఇలాగ మీరు మెడిటేషన్ చేస్తారా యోగా మెడిటేషన్ అట్లా
మెడిటేషన్లు మెడిటేషన్ చేస్తే పీస్ఫుల్ లోకి వెళ్తు మత్త మనే సన కొంటే అద నేను తప్ప ఉంటాను మెట్టే సంజయిపోయిిన పీస్ అనేే అదు ఉ
అంటే చాలా మంది సెలబ్రిటీస్ కూడా కోయంబత్తూర్ క వెళ్ళి ఈషా టెంపుల్ దగ్గర అట్లా వెళ్ళి
అయి పవర్ఫుల్ కొన్ని కొన్ని కొన్ని కొన్ని ప్లేసెస్ లో ఏమంటే సైంటిఫిక్ గా కొన్ని కొన్ని చేస్తారు ఆ వైబ్రేషన్స్ అనేది మన బాడీలోకి ఎనర్జీస్ వెళ్ళడానికి వాళ్ళు కొన్ని సైంటిఫిక్ గా చేస్తారు కాబట్టి అటువంటి ప్లేసెస్ క వెళ్ళి చేయడం మంచిదే అని ఇంట్లో కూర్చొని నేను ధ్యానం చేస్తాను మూడు గంటలకు లేచి నేను ధ్యానం చేస్తాను అని చెప్తే అది నేను యాక్సెప్ట్ చేయలేదు
ఏం చేస్తారండి త్రీకి
కొంతమంది చేస్త
అవు ఓకే ఓకే అండి మీరయితే చెయరు అలాగా
చెైను ప్రశాంతంగా ఎక్కడైనా కూర్చుంటే కూడా అదే మెడిటేషన్
ఓకే ఓకే టెంపల్స్ అలా ఏమన్నా వెల్తారా
టెంపుల్స్ కి వెళ్తా ఉంటాను అప్పుడప్పుడు
ఓకే ఓకే డివోషనల్ మీరు అన్ని రిలీజన్స్ ని ఒకేలా చూస్తారా లేదంటే ఎలా ఎలా చూస్తారు
చిన్నప్పటి నుంచి నేను చదువుకున్న దాని ప్రకారము మనం భారతదేశ లో పుట్టినాము ఇందరు మతస్థులు సమానమే అనే చదువుకున్నాను కానీ ఎప్పుడు ఇప్పుడు గాని పుస్తకాల్లో ఒకటి ఉంటుది అది నిజ జీవితాల్లోకి వచ్చే అది మారుతుది కాబట్టి మ మన నేను పుట్టింది ఇప్పుడు ఒక మతం అయితే ఆ మతానికే నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఇచ్చే ప్రిఫరెన్స్ బట్టి మనం ఇవ్వాల్సి వస్తుంది ఎదు వాళ్ళ మనల్ తకువ చేసి చూసినప్పుడు మన
అవగాహన లేదు అంటే వాళ్ళని కూర్చోని పెట్టుకోని మళ్ళీ నేను మనము చదివిపించలేను కదా అయినా గాని వాళ్ళకి అది జ్ఞానోదయం అవ్వదు మనం ఇప్పుడు చెప్పినా కానీ చిన్నప్పటి నుంచి ఉంటేనే అది మైండ్ లో ఉంటంది
ఓకే అండి మీరు ఇలాంటి వాక్యలు నాకు తెలియని విషయాలు కూడా తెలిపినందుకు చాలా ధన్యవాదాలు
ధన్యవాదములు